అలుపు వస్తుంది పెట్టుకొని పెట్టుకొని నిలిపేసిన హలో చెప్పండి
అదే బ్రహ్మత్వాలు స్టార్ట్ అవుతాయి కదా ఇక్కడ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవ స్టార్ట్ అయిటుండాయి
అవున తిరుమలలో కూడ స్టార్ట్ అయినయి కానీ అది రథసప్తమ లేదా బ్రహ్మోత్సవాలు నాకు కూడ క్లారిటీ లేదు
కుదతే సోమవారం మండే పోదామ అనుకుంటా ఉడి నేను కూడ పద్మవతి అమ్మవారు టెంపుల్ ఇనింగ్ ఎ స్కూల్
ఇప్పుడు స్టార్ట్ తిరుమలలో
ఏ ఈడా తెప్ప వచ్చ ఏద జాతర అన్నారు నైట్లలో
ఆ యాడా
ఈ డ పద్మావతి అమ్మవారి
ఏమో నాక ఇక్కడ నిన్వస్ అయితుగాని త ఇలా వాళ్ళ అయితే టోకన్లు కూడా ఇప్పుడయితే ఇచ్చేయలేడ
నేను వాడు జ్యోతి ప్రతి సంవత్సరం నాకు మ్యారేజ్ డేకిి కాను ఇది చేస్తా ఉండాడు కానీ ఇప్పుడ ఒడంది ఈయిసారి చేయనే లేదు నాకు ఇప్పుడు నుంచె చెప్తా సురే తను రాలా మ్యారేజ్ కి
హు
ఎన గుడింతె రాజ్ ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కళ్యాణోత్సవానికి సర ఏదన్నా సేవలకు కూడ ఏదన్నా ఎద్దు దాన్ని బుక్ చేసామని చెప్ప అరుణ చరల్ నడిచి నడిచ ఆరోోజ్
ఇ గ ఎంతో పుణ్యం వస్తుందంటే అక్కడి నుంచి వస్తే
ఆ మీ బాబాయ్ వన్ టైమ్ పిలవండి నేను టూ టైమ్స్ వచ్చా మీ బాబా్ టూ టైమ్ లైన్న నేను వన్ టైమ్ వచ్చినా
ఊహు
మరుసరి రోజు గాల్లో పెట్నట్టే కాల్లో కింద పెట్టినట్టే మన
ఎండాకాలం ఇట్లాంటి టైం లో కాదు పౌర్ణమికి అమావాస్ యకి అట్లా ఫుల్ జనాలు ఊపిరి కూడ రానతుంటారు ఉంటారు ఫుల్గా రీల్స్ వలో అంతా అవే వస్తాయి నాకు
కానీ మనం ఎంత అనుకున్నా ఆయన అనుకుం టేనే మనం పోతాం బ దానికిడి మాత్రం న టూ టైమ్స్ పోవాల ఏం చేసాడు అతను ఇవ్వాల పోావాల వి ఏ తెప్పకో పోయద్దామో తెప్ప చో వానికి ఈ ఇక్కడె పద్మావతి మొత్తమారి దగ్గరె కదా మండే ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళి వచ్చేసి వెళ్దాం అనుకుంటా
ఊహు
స అది పోలేలే అప్పుడుప్పుడు పోతా ఉన్నామ కదా మంగళవారంంలోళ పోయిస్తా
మ్
సరె అ
చిరున్ మాకి
తిన్ మాకి ఇయర్లీ టోయిస్ పోతావున్నా బ్రహ్మోత్సవ వాళకు బతను కొమ్మోజువా అప్పుడు టాప్ నిస్తార్ గా మనకి కడుగుడు సేవకి అది నినానంగా పోయేది ఆ రోజుకే దొరకదు నాకు ఏడుతో లే ఇళ్లలో తోస్ కొని అప్పుడు రెండు మూడు సంవత్సరాలు మనుషులు అంతా జంపినారు గదా అప్పటి నుంచి బయ్ పడిపోయేదిలే మగా నిదానంగా జనాలు తక్కువ అయినప్పుడు పోయేది జేస్తుంది దేవుడు ఏ రోజు రమ్మంటే ఆ రోజు పోయి చూసుకుని వస్
ఉమ్
ఒక్కసారి బోయిన వమ్మా ఆ రోజు భోగి పండగ దాందీ రెండు జూసుకొని వచ్చినమ్
ఉమ్
ఆ
మేము బ్రహ్మోత్సవాలకు ఒకసారే బోయినం నేను మా అమ్మ
కాల్ రింగ్ స్టార్ట్ అయింది మీ పిన్ని
ఆడిగిబోతే నా ఇంకా ప్రసాదాలే గుర్తొస్తయ్ అందరి దేవుల హారతిలిస్తా ఆ డేట్స్ ఇస్తారు అవన్నీ ఇస్తారు తినే దానికి బాగా పిలిచి పిలిచి ఇస్తా అంటారు ఫుల్ గా నాకైతే పిలిచి పిలిచి వద్దు సరే చేతిలో పెట్టేసిపోతున్నారు అప్పుడు అప్పుడు నేను ఫోర్ సిక్స్త్ క్లాస్ లో ఉన్నా అప్పుడు అప్పుడు దొర పోయింది ఇప్పడి వరకు పోయిందిలే ఇప్పుడు బోదాంమంటుంది నాకు కాలేజ్ ఓపెన్ అయిపోయింది.
ఈ మధ్య బోతాన్న అబ్బా మధ్యలో ఆగిపోయింది నాకు మ్యారేజ్ ముందు భలే బోయేదాన్ని నడుచుకోని పోయేదాన్ని ఈ పిల్లోల్లు వ చ్చిన కానించి ఏడ ఈ పిళ్లోళ్ళ ఎత్తుకొని నడుచుకొని బోయ్ నడుచుకొని రాలేను వాళ్ళు నడిచేటప్పుడు బోదామ్ యా
ఉమ్ నువ్వు యెత్తుకొని బోయినా తొక్కేస్తారు ఆడా వీళ్ళని చూసుకోలేము అటు దేవున్ని చూడలేం
ఉమ్ ఇది వస్తుంది గదా మనకి బరెడు సేవ కాతు ఈవత గవగర్శనలనే ఉంటాము
ఏంది ఏడు ద్వారాలు తెలుసు
ఉమ్ ఏడు ద్వారాలు గాదు పక్కన ఉత్తర ద్వారం బోతావుంది వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశికి బోతాను
ఉమ్ నే ఒక్కసారి గూడా వైకుంఠ ఏకాదశికి పోయిందేలే
వ్వారి ఇస్తారు గదా టోకన్లు ఈసారి ఫ్రీగా ఉంటే వచ్చేయ్ పోదాం
ఉమ్
ఉమ్ ఇంకేం జేస్తున్నావ్ ఈడ అమ్మోల్ని టు ఇయర్స్ అప్పుడే ఎత్తుకొని బోయ్ వచ్చేసినం మేము
ఉమ్ నే ఒకసారి గూడ బోలే పొమ్మని జెప్పింది ముందు ఆ కాని నేనే అప్పుడు ఆ టి కెట్ నిల్చుకొని తీసుకొని ఆడ బోయేదని నేం బోలే
లేదు ఇక్కడ మన ఖాళీగా ఉంటుంది మున్సిపల్ ఆఫీస్ దగ్గర
ఉమ్
పోయేసి లైన్ లో పోయేసి క్యూ లో పోయి తీసుకొని వచ్చుకునేసేది టికెట్ అంటే మనం అను కుంటాయి ఆయనకి ఆడ రాదు ఏ టై ఏ డేట్ లో ఉంటే ఆ డేట్ తీసుకొని వస్తా అనేది
అంటే ఇట్లా నార్మల్ గా టోకన్ లెట తీసుకుంటాం ప్రీ దర్శన్ టోకెన్లు అట్లే కదా ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు కాకపోతే అది ఓన్లీ భూదేవి కాంప్లెక్స్ ఇంకా శ్రీనివాస దగ్గర ఆ పక్కిస్తారు ఇదైతే స్కూళ్ల్లో గవర్నమెంట్ స్కూలలో అట్లా నడిస్తా ఉంటారు ఆ క్యూలు బాగా కట్టేసి టారు అంత
కట్టేదిగా కాదులే జనాలు ఎక్కువ అయిపోయినారని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓన్లీ లోకలోళ్ళకి ఇస్తున్నారు
ఉ
టైం వరకు ఈ డేట్ నుంచి ఈ డేట్ల వరకు ఏ ఇస్తున్నారు డేట్స్ ఇచ్చే పాపం జనాలు అప్పుడు చనిపోయినారు
లోకల్ వాళ్ళ కన్నా కూడా నాన్ లోకల్ వాళ్ళు బాగాస్తారు అక్కడికి
ఆ ఇప్పుడు ఏం చేస్తున్నారు లోకల్ వాళ్లకి ఇచ్చినప్పుడు మనకు రాదు అప్పుడు మనకు తిరుగు ఆధార్ కార్డ్ అడ్రస్ తిరుపతి ఉంటేనే వస్తుంది వేరే ఏదో తిరుపతి డిస్టిక్ట్కు మాత్రమే వస్తుంది మిగతా డిస్క్ స్టిక్ వాళ్ళకి రాదు ఆ
తెలియకుండా కొంతమంది వచ్చేసినా వేస్ట్ కదా అయితే
పాప లాంగ్ నుంచి వస్తారు కదా చూడాలనుకుని
చనా మంది అ అందు నీటిగానా ఉండ్రు మళ్ళా
టూరిజం
ఉ
సరేలే భక్తికి నీట్నెస్ కి తేడావ
ఆ ఫారినర్స్ ఇంకా ఎక్కువ వస్తున్నారు వాళ్ళకి భక్తి ఎక్కువ వాళ్ళు తమిళనాడు నుంచి చెప్పులు లేకుండా నడుచుకొని వస్తారు మాల వేసు
అవునూ ఆడా ఆడ ఉన్ వారం రోజులు నడుచుకు కానీ దేవుడు కూడా అక్కడి నుంచి వచ్చే కదా మనకి గొడుగులు ఏను చాలా వరకు అక్కడి నుంచి వస్తాయి వాళ్ళు తీసుకొని వస్తారు సార్ ఎంత తీసుకొని వస్తారు
తమిళ్ వెళ్దా
ఫస్ట్ అదే ఉనింది మనకు షోలింగ్ మనకి కీ సోలింగరములో నరసింహస్వామి గుడి సుబ్ర్మణ్య స్వామి గుడి
ఉ
ఇవి రెండు మనకి వాళ్ళకి తిరుమల ఉండింది కదా
ఆ
అప్పుడు విడిపోనప్పుడు వాళ్ళు మాకు అదే కావాలా మీకు అది తీసుకోవాలని వాళ్ళే వదిలేసార అంట అంటే ఇప్పు ఇటు సైడ్ దేవుళ్ళలు రెండు బాగా జరిగేవి
తిరుమలాని వదిలేసినారు
వాళ్ళప్పుడు తిరుమల అంత లేదంటే అక్కడ నరసింహ స్వామి గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి బాగా ఏ మొత్తం తమ్మిలేే అవుతుంది
హు
ఆ గుడులు మనకున్నాయంట ఆ రెండు గుళ్లు వాళ్ళే తీసుకొనేసి ఎనిమిదో ప్లేసో ఏడో ప్లేసో ఉండాలి
కేరళలో కూడ పద్మనాభ స్వామి ఉంది అది నెంబర్ వన్ కూడ అంట దాంట్లో డబ్బులు నీది మొత్తం ఉంటుంది కానీ ఎవరు యూజ్ చేసుకోలేరు
ఊ
పూరి జగన్నాథ అలయనికి పోయి రావలా
అక్కడికి గానీ కేదార్నాథ్ కి
ఎప్పుడు ఒకసారి ఏసుకుంటే
మనము వయసులో ఉన్నప్పుడే అట్లాంటి ప్లేసుకి పోవాల వై నాకట్ల ప్లేసుకు పోయినా వేస్ట్ ఉ అందుకే అర్ధం అయింది వయసు ఉన్నప్పుడే పోవాల
ఆ అంత ఫిఫ్త్ బిలోనే పోల యాభై లోపలే పోయి తిరుకొనోచుకోవల
కూడ ఎనర్జీ లేదు
ఆరు వై వచిందంటే మళ్ళా వేస్ట్ ఏమో తింటే ఆరగదు అరిగితే వేరే తినలేరు గట్టిగా తింటే అరగదు ఏదైనా తినేటివి కూడ అంతే యాభై లోపలే మళ్ళ ఏం తినే మళ్ళా ఎం అరగదు అక్కడ అంత సత్వికం
హు
తిన్నామ పడుకునమా అన్నట్టుంది మళ్ళా
అంతే
ఫోన్ చేస్త మనం చేసినప్పుడు ఎత్తాదు అమ
ఆ ఆవుల మేపేది పాలు పిండి పోసేది ఆమ బిజీలా ఆమె ఉంటది
కముతాంటాయీ పొయ్యి పొయ్యి ఆ రోజు నేను పక్కనే ఉన్నా అది ఎగరతా ఉనింది నాకు భయం ఒ వచ్చేసింది అంత పెద్ద ఆవు ఎగిరింది అనుకో న నెత్తిన వచ్చి పడింది అనుకో బతుకుతాన నేనా
అఓ
ఆవున్
మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీ పిన్నిక్ చెప్పినవా
చెప్పినా అట్లా ఎగర్తన్నయ్ అంటే ఎగ దే ఎగురుదే అమ్మమ్మల అవు మాత్రమే ఎగుర్తుందన ఆ అమ్మమ్మలావు పట్కునే
ఆ
పోసుకుంటే తీరుత ఉంటుంది ఇదో మోటార్ వేసేసి వస్తా అదో మోటార్ వేసేసి వస్తా అంటుంది ఊర్లలో కుక్కతో కూడ మాట్లాడేసి వస్తుంది
రా బిడ్డ అంతే మాట్లాడుకుంటా ఆని చెప్పాను కదా నిజం మాటేది ఒక రోజు అట్లే నీ యమోలు కాసి రోజు అది ఊర్లో ఉన్నాను పది రోజులా ఆ రోజు సాయంత్రం అయిపోయింది మబ్బులు ఎక్కేసింది మడి గోసే మిషన్ వచ్ చేసింది ఆ ఉపాది కోసేదై పింది ఇంకోటి కోస్తా అంటే మీ బాబాయ్ నువ్వు ఆవులు పట్టుకని ఇంటికి పో నేను వస్తాను ఆ ఉన్నాడు ఈ దూడ ఇటు ఏం చేసిద్ది తులసి మొక్కలా ఆగిపోయింది దాన్ని దోలుకొందామని ఈ రెండు ఆవులు కట్టేసి దాన్ని దోలుకొని వస్ త్తాంటే ఈ ఆవులు రెండు వదిలినాను చూడేమే ఒక ఆవు ఏమో సైలెంట్ గా చెప్తే ఇ టుంది దెలుసా ఒక కావు ఉండి ఎడ అంటే మన ఇట్లా నోటితో ఉండి ఈడే ఉండు అని చెప్తే అది ఆడే ఉంటిద్ది కదా నంగా ముందుకు పోతా ఒక ఆవు తోక లేపేసింది తోడ పక్కకు తోక పైకి లేపేసింది ఒడియమ్మె పిచ్చు ప్లేసింది నాక రోజు సాయంత్రం ఇంటి పోయే లోపల కోపం వచ్చేసి పెద్ద ఉస్క టోటి ఎత్తుకున్నాను దీన్ని జరుగుకున్నా ఎడికి పోతావే నట్ను వాళ్ళకాయిలే పోతుంది పక్కన వాళ్ళకాయలే ఈ ఎదురుకయలేక ఈ రోజు దొరకదు ఇంటికి పోయేది లేదనుకున్నాను నేను దానికేం ఏం అ వి ఈవెనింగ్ అయిపోయింది మబ్బులు ఎక్కేసింది దా అడే ఏదో బాతులు వేరే వాళు ఎవరో బాతులు తోల్కొచ్చి వదిలేసినారు
ఆడా కూడా బాతులు ఉన్నాయా
ఆడ మేపే దానికి తోలుకొచ్చి తొలేరా బాతులు సౌండ్కి ఇవి రెండు తోకలు లెపేసినయ్ చూడు వీటికి ఎత్తమేగాల ఎట్లా పరిగెతన్నావ్ కరెక్ట్గా మా ఇంటి ఎనకాల కొచ్చి రెండు ఆగిన పెద్ద కత్తి ఎటు ఎత్తుకొని ఎసినా రెండు
హ్మ్
వాళ్ళ అమ్మ తినడ్చుకొని ఇంటిక వచ్చినాయి మీ బాబాయ్ చెప్తే పడి పడి న త అన్నాడు హి రెండిట్లో ఒడకాడి ఇచ్చేసినాయి
మ్ ఇదన్న ఒక రకం పిన్ని ఇంకొక ఆవు లావుంది ఒక ఆవు ఎగురుకుంటా పోతుంది ఇంకొక ఆవు మెయ్యదు అసలు ఆ కైలో మేయ్యదు పోతా ఉంటుంది మాట ఇనకుండా అసలు ఆవు డుకోని నిన్న ఎందుకు చ పడుకొని వచ్చినావు నువ్వు మేయకుండా ఇడేం చేస్తున్నావని మనిషి తో మాట్లాడినట్టు మాట్లాడుతుంది ఆ అది మెయదు ఎంత సోపయినా పోయేదే గుట్టెక్కి ఇంకొంచెం ఉంటే గుట్టొచ్చేసింది వాళ్ళు మాత్రం ఎట్లావుంగ పోసుకుంట పెరిగెడుతుంది. అవులు అమ్మేస్తా నేను బెంగళూరు పోతా అంటుంది ఆమె
పొమ్మని చెప్పు బెంగుళూరుకి ఆ అంట అదంతా అలవాటు ఉండే వాళ్ళకి
హ్మ్
మాయఆవులు ఎట్ట దెలుసున వదిలేసిన అవి నేరు పోత ఉంటాయి దెలుసున